హలో
హలో
ఆ ఆ డాడీ హాస్టల్ లో ఉన్నా
ఆ హాస్టల్నా బేట ఏం లేదు ఆటల గురించి మాట్లాడదాం ఈరోజు
ఆ
కొన్ని ఇండోర్ గేమ్స్ అవుట్ గోర్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి కదా
అవును ఆ ఇండోర్ గేమ్స్ అంటే లోపల బ్యాడ్మింటన్ చెస్ క్యారము అవన్ని ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అంటే బయటి ఎక్కువగా ఆడేవి క్రికెట్ వాలీబాల్ అసొంటి డోర్ సౌండ్
ఓకే అయితే ఇవి ఈ ఆటలు ఆడితే యూజేస్ ఏంటిది ఏం యూస్ ఇవి ఆటలు ఆడితే
ఆ అవుట్ డోర్ గేమ్స్ ఎక్కువ ఆడితే మంచిగా హెల్తీగా ఉండొచ్చు మంచిగా బాడీ ఫిట్గా ఉంటది మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్టుంటది
ఉమ్ మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉంటాన్నాం మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటాము
అవును మీరు మీరు కూడా ఆడతారా ఇట్లాంటి గేమ్స్ మరి మీరేమేమి ఆడతారు
కబడ్డీ వాలిబాల్ క్రికెట్ ఫుల్ ఆడతాము రోజు సాయంత్రం ఆడతాము ఆడితే చాలా హుషారు అనిపిస్తుంది ప్రాణం అంతా
మరి ఇండోర్ గేమ్స్ ఏం ఆడరా
మీరు కూడా ఆడుతున్నారా
అవును మేము కూడా క్రికెట్ వాలీబాల్ ఎక్కువగా ఆడతాం ఎ మ చేజ
చెస్ కూడా ఆడతారా
అవును
ఎక్కువ మంది పాల్గొనే ఆట పేరేమిటి ఏమైనా గుర్తుందా మీకు ఎక్కువ మంది పాల్గొంటారు ప్లేయర్స్ ఏ ఆటలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్ తరు
క్రికెట్ లెవెన్ మెంబర్స్ అంటారు
ఆ క్రికెట్ లో లెవెన్ మెంబర్స్ ఉంటారు
అవున్
అయితే పడవ ఎక్కి తోలుతారు శైలింగ్ పోటీలు అంటారు తెలుసా విన్నావా ఇలా అంటూ పడవని తోలుతారు కేరళలో అందులో ఇంకా ఎక్కువ మంది ఆటగాళ్ళ పాల్గొం టారు ఈ క్రికెట్ రాగ్బీ లో కూడా నీకు తెలిసిన నంబరు ఇది ఎక్కువనే అనుకుంటున్నావు కానీ దాంట్లో కూడా ఇంకెక్కువ మంది పాల్గొంటారు టగ్గ్ ఆఫ్ వార్ లో కూడా ఎక్కువ మంది పాల్గొంటారు టగ్గ్ ఆఫ్ వార్ ఆట తెలుసా ఒకటుం టది
గుంజుతారు కదా
ఆ అటుకొంతమంది ఇటుకొంతమంది ఉంటారు అయితే ఎక్కువగా పాల్గొనే ఆటలు కొన్ని ఉన్నాయి
ఎంతమంది ఆడతరు అవి
ఏ ఇదా అవ్ పన్నెండు కంటే ఎక్కువనే ఇరవై మంది ముప్పై మంది పాల్గొం టారు అదే పడవ నడిపించే ఓ పోటీ లో అయితే యాభై మంది యాభై వంద లోపు మొత్తాన్ని పాల్గొంటారు ఎవరు ఎక్కువగా తోల్తారో వాళ్ళే గెలుస్తారు
ఇన్ని రోజులు నేను క్రికెటే ఎక్కువ నెమ్మ అని అనుకున్నా
ఆ అయితే ఈ ఆటలాడడం వల్ల మీరేమైనా బహుమతులు తీసుకున్నారా ఇప్పటివరకు
నేను మా తాత కాలేజీలో వాలిబాల్ గేమ్ ఆ ఆడీతే ఒక కప్పు వచ్చింది ఆ ఇంకా చెస్ ఆడితే కూడా ఒక కప్పు వచ్చింది ఫస్ట్ ప్రైజ్
ఓకే మీర్ వెల్ ప్లేయర్ అన్నమాట కంగ్రాచ్యులేషన్స్ బహుమతులు తీసుకున్నారు. ఏమనిపించింది మరి బహుమత్ తీసుకున్నప్పుడు
ఇంకా ఇంకా మంచిగాడి ఇంకా పెద్ద పెద్ద లెవెల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి గెలవాలనిపించింది.
ఓ ఇంకా స్ఫూర్తి అన్నమాట ఇంకా నేను ఇంకా బాగా ఆడి కాలనే అనిపించిందా
అవును
ఒకే వెల్లడౌన్ మంచి పని చేసారు. సో అలా ఆడండి. ఆడం వల్ల, ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు మెంటల్లీగా కూడా హెల్తీగా ఉంటారు. చురుగ్గా ఉంటారు. అయితే ఈ ఆటలు ఎవరెవరు ఆడవచ్ చ్చు
ఈ ఆటలు ఎవరైనా ఆడొచ్చు. గర్ల్స్, బాయ్స్, అని కూడా తేడా ఉండదు. ఎవ్వరైనా ఆడొచ్చు.
ఎవరైనా ఆడ
ఏ వయసు వాళ్ళ అయినా కూడ ఆడుచు
ఇప్పుడు మీరున్న కాలేజీలో కూడా ఆ ఆడుతారా ఇలాంటి ఆటలు
అవును రోజు ఆడ్తామ్ పొద్దున సాయంత్రం
ఆ ఎక్కువగా ఏ ఆటలు ఆడతారు
ఎక్కువగా వాలీబాల్ ఆడతారు
ఆ మీరు ఏ టీం వైపు ఉన్నా ఆ గెలిచారా ఓడినారా
ఇక కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం ఇగ
ఆ అంటే ఆటలో గెలుపు ఓటములు సహజం
అవును
అది కామన్ అయిపోయింది
అంత ఈ రోజు గెలుస్తాం రేపు ఓడిపోతాం అంతే
నీకు ఏ ఆట ఆట అంటే ఇష్టం చాలా చాలా ఏ ఆట ఇష్టం
నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం
ఓకే క్రికెట్ లో రకాలు ఉన్నాయి అవి ఏమిటంటే టి ట్వంటీ వన్ డే మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ అని ఉంటాయి మూడు రక కాలు ఉంటాయి
అవును
టి ట్వంటీ క్రికెట్ లో ఎన్ని ఓవర్లకు ఆడతారు క్రికెట్
ట్వంటీ ఓవర్స్ కి ఆడతారు
ఆ బాగా చెప్పారు మరి టెస్ట్ మ్యాచ్ లో
టెస్ట్ మ్యాచ్ లో డేస్ లా ఫైవ్ డేస్ ఆడతారు ఆ ఫైవ్ డేస్ ల ఇగా అలా బ్యాటింగ్ ఇలా బౌలింగ్ కూడా అయ్యేదాకా అల్లౌట్ అయ్యేదాకా ఆడతారు.
ఆ అయితే మొన్న మొన్నట్లా వరల్డ్ కప్ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది కదా ఫైనల్లో ఏ దేశాలు అడవ్ ఆడాయి.
స ఫైనల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అనుకుంటా
కాదు ఇండియా అండ్ న్యూజిలాండ్ కలిసి ఆడాయి ఆడితే ఎవరు గెలిశారో మీకు తెలుసా
చింది అనుకుంట
ఇండియానే కప్పు కొట్టుకున్నది ఆ రన్నర్ అప్ న్యూజిలాండ్
ఆహా తెలీదు నాకు
ఈ టి ట్వంటీ క్రి కెట్ ఎక్కడ జరిగిందో మీ
ఆ లేదు ఆ లేదు తెలియదు
ఇదిగో ఇండియా అండ్ శ్రీలంక కలిసి నిర్వహి చాయ్
అహ అవున తెలిదు హర్యాణనా ఇ ఎక్కడ జరిగింది
జరిగింది
అహ
అయితే అది ఇండియాలోనే అతిపెద్ద మైదానం ఆ మైదానం పేరు మోడీ క్రికెట్ మైదానం
ఛా మోడి క్రికెట్ మైదానం
ఆ అది గుజరాత్ లో ఉంది ఆ గుజరాత్ స్టేట్ లో ఉంది మ అ అహ్మద బాద్ లో ఉంది
ఓహో
ఇంకా చెప్పండి ఆటల గురించి మీకేమైనా తెలిసినా కొత్త విషయాలు
అంటే కొత్తగా మా కాలేజీ లో కొ కో గుడా ఆడుతున్నాము
వో కో కో కూడా ఆడుతున్నారు
అవును కొఖోలో కూడా లెవనే అనుకుంటా
హుమ్ అయితే నేను కొన్ని చెప్తాను మీక్
చెప్పండి చిర్ర గోనా కట్టే కట్టెన్
ఆ పెద్ద కట్టెతోని చిన్న కట్టెను కొడతారు దాన్ని కౌంట్ చేసి ఎవరు ఎక్కువగా పొడవుగా కొట్టారో ఎవరి ఎక్కువ పాయింట్లు అయినాయో తెలుసుకొని గెలిశాము ఒడి పోయామని డిసైడ్ చేసుకుంటారు
ఓకే
ఆడతారు బొంగరాల ఆట బొంగరం అని తెలుసు కదా ట్యాగ్ ఉంటుంది ఇట్లా దాన్ని తిప్పి కొడతారు గిరాగి గిరాగిరా తిరుగుతుంది ఎవరిది ఎక్కువసేపు ఆగుతుందో వాళ్ళు గెలుస్తారు పల్లెటూర్లో ఆడతారు ఇవి గచ్చనకాయలు ఆట అంటారు గచ్చకాయలు అంటారు అంటే రాళ్ళు పట్టి ఆడుతారు
ఆహా
ఆ మీరు చెప్పండి మీకు తెలిసిన కొత్త ఆట ఏదైనా ఉంటే ఇది కాకుండా కోకో కాకుండా
ఇంకా కొత్తాట అంటే ఇంకా
మొబైల్ లో గేమ్స్ కూడా ఆడ్ తారు కదా అవి చెప్పచ్చు మీరు ఏమేం గేమ్స్ ఉంటాయి మొబైల్ లో ఆడే ఆటలు కూడా ఆ
పబ్జీ క్లాష్ ఆఫ్ క్లాన్స్ పబ్జీ క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఫ్రీ ఫైర్ అవి ఎక్కువ ఆడుతుారు ఈ మధ్య
ఓకే బాగా చెప్పారు మీకు ఆటల మీద పూర్తి అవగాహన ఉంది
థ్యాంక్ యూ